ఆ
నీకు మొన్న ఒకటి చేబద్దాం అనుకున్నా మొన్నగాదు నిన్న కానీ ఇంకా టాపిక్ పోయసరికి మర్చిపోయా నేను కూడా
ఏంటి
అదే నవ్వి అని చెప్పాను చూడు నవి వల్ల ఫ్రెండ్ ఒక పిల్లోడు మాకు బాగా పరిచయం అయిపోయినాడని పెళ్లిలో ఆ పిల్లోడు ఒక ఐదు రోజుల నుంచి మెసేజ్ పెట్టినాడు ఇట్లా కాల్ లో బ్రేకప్ అయింది వాడికి అనిండ్ల
ఆ తెలుసు
ఆ అ బ్రేకప్ అయిన వెంటనే నాతో తగులుకునేకు మాట్లాడుతున్నాడు అన్నాను చూడు ఓ ఫస్ట్ టూ డేస్ నా గురించి నార్మల్ గా అడిగి కొంచెం కామెడీలా చేసిషి నాడు
హ్మ్
మళ్ళా నెక్స్ట్ నెక్స్ట్ డే వీడియో కాల్ చేసి త్ శ్రీ ఏం చేస్తంది తినిందా ఇట్లా మాట్లాడా మళ్ళా థర్డ్ రోజు కూడా ఇంతే ఇదే సోది ఇంక ఫోర్త్ రోజు అంగ అప్పుడే ఫోన్ చేసినారు ఎవరు వివేక్ చేసింద నాకు నేను ఎత్తలా ఏందే ఈ గోలా అని నవ్వి చూపించి కొంచెం ఏడుపు ముఖంలా పెట్ ఇలా అది ఆ తర్వాత వాడు కాల్ చేసినాడు చేసినంటే ఇదంతా చెప్పింది అయ్యోయో శ్రీ కి ఎవరు లేరునుకున్నానే చ్చా అయితే బ్రేకప్ శ్రీ కి నాకు అనుకో ఓడే చేస్తడు వాడింగ
ఎప్పుడు బ్యాకప్ అయిందంటే బ్రేకప్ అయినా
నేను అదే చెప్పినం ఎప్పుడైందని ఇప్ల బ్రేకప్ చెప్తున్నావ్ అంటి నేను అది కూడా అప్పుడు మెసేజ్ పెట్టిండ ఏదో దానికి నవ్వి వేరేలా రిప్లై ఇచ్చింది ఎవరో ఇది నవ్విలా ఉంది శ్రీ కాదు అన్నాడు కాదు నవ్వి ఇంకా రాలే అని అజయ్ చాట్ చేసి ఆ రోజు కూడా అంటే ఆపప చానా ఫీల్ అయిపోయింది జలసా అంటే వాడు ఇట్లా నాతో మాట్లాడతా ఉంటే
ఓయమ్మో
నా ఫ్రెండ్ కదా ఈ పిల్లతో ఏంది అని ఏదంటే అది మెసేజ్ పెట్టేసింది ఆ రోజు కొం చంరాష్ గా
ఉమ్
నేనే అనుకోని ఇంక అప్పటి నుంచి సైలెంట్ అయిపోయినాడు నేను చెప్పిన అప్పటికి వీడియో వా లో నేను కాదు నవ్వియే అది మెసేజ్ పెట్టింది అనేసి
ఈడా రెడ్ రెడ్వి ఎంటో ఉన్నాయి కుట్టి
ఏంటివి
ఏడన్నాయి కాయలా ఉన్నాయి స్ట్రాబెరీస్ ఉంటాయి చూడు అట్లా అవును కరెక్ట్
హ్మ్ నేను మా మామ వాళ్ళ ఇంటికి పోతా అన్న చూడు
హ్మ్
ఆడ సేమ్ ఇట్లానే పెద్ద చెట్టు ఉంది దానికి చానా వచ్చినాయి మామ్ తెచ్చిస్తా ఉంటాడు అప్పుడు ఎప్పుడో
వాళ్ళ ఫీలింగ్ ఏమంటావు పొట్టి ఇప్పుడు
ఏమో సార్
బయటకి వచ్చి ఫోన్లు చేసి వీళ్ళు ఉన్నాక
వెళ్ళిన మళ్ళా వచ్చినారు లోపరికి
ఓహో కన్ఫర్మ్ చేసుకోడానికి
ఫోన్లు చేసి పోయిన
ఉ
ఇట్ల అంతా ఫేస్ చేస్తే నాకు ఇట్లనే ఉంటుంది
నువ్వు బానే తప్పించుకున్నావు
చూసిందే నన్నే ముతు అయిపా
ఉ
నుంచి నన్నే
సర్లే ఇంగ ఫస్ట్ ఇంప్రెషన్
బియా తు
బస్
తంత్రి కొవ్వు వీళ్లకెంతుందా అంత్రే
నిజంగానే
ఉ అనుకుంటే అనుకున్నారులే వాళ్లేవరో మనం ఎవరో
ఉ
పరిచయాలు కూడా లేవు అక్కడ
అవును
తెలిసిన వాళ్ళు ఉన్నా అయితే అట్లా అనుకుంటే ఎట్లా అనుకోవచ్చు
ఉ మన ఆర్ సిక్స్ వాళ్ళ అయింటే వదిలేసుంటే వాళ్ళ
హాలిడేస్ అయ్యుంటే వదిలేసిండు ఆ చాన్స ప్లేస్ పెట్ ట మకు ముందు ట్రైనింగ్స్ అప్పుడైనా ఎప్పుడైనా
ఉ
అసలు మన వాళ్ళ నా పేస్ మనం కాంపిటీషన్ పొంమి వేరే చిన్న వాళ్ళు కాబట్టి ఇట్లా చేస్తన్నాం
అవును ఒకవేళ మనోళ్ళు ఉంటే వాళ్ళ ముందరే మనని కదా అట్లే పోయింటాం
ఆ
సర్లే అయిపోయింది ఇంకేం చేయలేం
అయినా అయినా మనదే అది ఫన్ మనుషులు వచ్చి మనల్ బెదిరిస్తున్నారు అబ్బాయిలు ఉన్నంత మాత్రం భయపడిపోతావా ఏమి
అంతే కదా ఇప్పుడు
ఆ మనకే భయపడమండి అబ్బాయిలు ఉంటే మనకేంటి వచ్చు మనకు కూడా అన్నారు తెప్పిస్తాము
ఉ ఇంగా ఇది గుమ్మడికి బుడ్డాకిి చెప్పల్ల వాళ్ళు నవి నవి సస్తారు ఇద్దరు ఇంకా ఎవరు ఫోన్ చేయలే చూడు ఎక్కడ అనేసి
ఆ శ్రీజకి చేసి చి సుమా చె చెప్పేసి వచ్చేసా నేనే
ఉ అదే ఆ బుడ్డగాళ కానీ తస్లిం వాళ్ళు కాని
బ అది కరెక్ట్ నైన్ టెన్ కి చేస్తుంది మాకు నేను చేయకపోతే ఒకవేళ నైన్ టెన్ కి అప్పుడు ఎట్లా ఇప్పుడు కాల్ వస్త
ఆహా ఏమవుద్దు మనం ఎత్తే దాన్ని బట్టి ఉంటుంది అంతే
ఓకే ఓకే నేను నైట్ శ్రావణి కూడా అదే మాట్లాడేటప్పుడు అదే అనింది ఇప్పుడు అమ్మ వాళ్ళు కాల్ చేస్తే కట్ అయితుందా అనేసి ఏమో నే తెలిదు నాకు అని చెప్పిన ఇంకా అదే అయిపోయినాక సరే మాట్లాడేసి మళ్ళా చెప్ప అయితే అని చెప్పన్నా నేను ఇంగా చేయ్యాలి కదా ఆ చెయాలి కదా అది ఎట్లయినా అని నేను నా కంటే అంటే పన్నండదు నేనుఅంటే చేయ్యను
హ్మ్మ్
ఈ లొకేషన్ నుంచి షిఫ్ట్ అవుదమ్మ నా సుబ్బారావు సార్ వస్తోన్నాడు తెలుసు కదా మనకు
ఇట్లనే నేను బుడ్డ మాట్లాడుత అంటే సిఆర్ దనుష్ దగ్గర బుక్ అయిపోయిండేది
హ్మ్మ్ హా
ఆ రోజు కామెడీ లెవెల్ తో
మామూలుగానే గమ్మన ఉండడాయినా ఎందో గెలుక్తా ఉంటాడు
హ్మ్మ్ పైగా వాళ్ళ వైఫ్ కూడా చెప్పింది నీ గురించి
ఆ గుడ్ అంత సీన్ల ఎలా ఇప్పుడే ఆమె నా పక్కనే కూర్చొని ఆ రోజే అటెండెన్స్ రాసుకునింది
హ్మ్మ్
అట్లా రోల్ నెంబర్ తెలిసి అప్పడే పోయి చెప్పింది ఆ ల్యాబ్ అయిపోయింది హ్మ్మ్ ఆఫ్టర్నూన్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఆయనే వచ్చాడు అలా అయింది ఆ రోజు దాని తరువాత ఆమె నాకు పేరేం గుర్తులేదు హా ఉనిదివే తేజని పిలిస్తా లాస్ట్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్ అప్పుడు
హ్మ్మ్
గుర్తుండేదిలే మర్చిపోయటుంది
ఆమెకు నా పేరెమ్మగాని ఫేస్ గుర్తుంది
అ
ఎక్స్టర్నల్ అదేంటి వైవాకి కూడా క్వశ్చన్స్ అడుగుతాంటే ఈ క్వశ్చన్స్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయిందా ఈ క్వశ్చన్స్ అని లీక్ అయిపోయిందా అనిందా లేదు మ్యామ్ ఈ క్వశ్చన్స్ నన్ను ఇంటర్నల్ కూడా అడిగనారు అందుకే చెప్పినాను అన్నాను ఓ సరే సరే లే అనింది మళ్ళా అప్పుడప్పుడు ఎవరికి సు కిరణ్ సార్ కి ఎవరవరు కొంచెం బాగా చేస్తారు ఈ బ్యాచ్ లో అంటే శరణ్ని నన్ను లక్ష్మీ చూపించింది సార్ కి
హ
వీళ్ళు బా చేస్తారు సార్ పర్లేదు వీళ్ళు ఈ బ్యాచ్ లో అని చెప్పింది అంటే ఒకరికన్నా ఈ సాఫ్ట్వేర్చ్చ వచ్చారా దా అని సార్ అడిగింటే వీళు చేస్తారని చూపించింది
వాపస్
మా బ్యాచ్ లో మీ బ్యాచ్ లో మీరే
సెకండ్ బై స్టాప్ వస్తుంది
కానీ భకు సక్రంగా ఒక్కసారి కూడా పోలేదు అదే బాధ ఎంత పా ఈ తర్ త్రీవన్ ఎట్ట ఆయిపోయింది ల్యాబ్లకు పోకుండా క్లాసులలకు పోకుండా కానీ అటెండెన్స్ ఉంది మార్కులు ఉన్నాయి మార్కులు పెద్దగా లేళ అటెండెన్స్ అయితే ఉంది
మేము రేవతి మేడం ఉన్నప్పుడు బానే పోతా ఉన్నాం మళ్ళా పోయినాక ఏందో ఆయన వస్తాడు ఆ నిదుర మోహమోడు వివేక్ జైన్
మ్మ్
ఆయన అదిరేదానికి మాకు కాదు కుర్తి ఎవరో కుర్తి బాగున్నాడు వైట్ షర్ట్ వేసుకొని బ్రౌన్ ప్యాంట్ అంటే కొంచెం బ్రౌన్ ఫ్యాంట్ వేసి డార్క్ క్రీమ్ అనుకోవాలి హెయిర్ ఎబ్బడగా ఉంది కొంచెం ఇయర్ బర్డ్స్ పెట్టుకొని ఏ మష్రూమ్స్ తినుకుంటున్నా జనాలు బాగుపడతారు ఇక్కడ స
చూసినా ఇక్కడే గా సార్ మళ్ళ
డెంగు మలేరియా వచ్చింది
పర్లేదు తియ్యి రే మనమేమన్న పోయి మాట్లాడతామా చెప్పు చూసి ఆనందిస్తాం అంతే తప్ప
మనకు కోసం ఫ్రెండ్స్ వచ్చేది
ఉన్నాయి ఆ ఈ కింద కూల్ వాటర్ పట్టుకోద్దాం అని చెప్పి పోదాం
ని ఇష్టం పోదాం పా
మ్మ్ సరే పోయి బాటిల్ తీసుకురాపో అయితే
ఎట్లా
మన ప్లేస్లు ఉంటాయంటావా ఇట్టపోతే మనం
ఆ
ఉంటాదా మన ప్లేస్ లు మనం వాటర్కి పోతే పోయొచ్చే లోపల
ఎక్కువ చేస్తా
ఈ రోజు టైం చూసుకున్నారు ఇంకా రేపు మనకన్నా భిన్నమోస్తారేమో చూడు
రేపు నేను రాను కాబట్టే పోవుడే
తియ్యి తియ్
అబ్బా ఉండు
అప్పుడే వస్తేనే స్టార్ట్ చేసినారు వీళ్ళు అవును బస్సు ఇంకా రాలేదు వీల్తోటి స్టార్ట్ అయింది
నైన్ థర్టీ కే ఆయన ముందోచ్చాడు అంతే
మన ఇద్దరి ట్రిప్పుల వల్ల వచ్చేది
ఆ అదే
మ్మ్ ఇల్లే
ఆ డాన్స్ ప్రోగ్రాం డాష్ బోర్డ్ అనుకో ఏదో ఒకటి ఉంటుంది ఆయనకి అంటే అందరు లింక్ అయి ఉంటారు అన్నమాట దాంట్లో సారు వీళ్ళంతా వీళ్ళకు టాస్క్లు దాంట్లో ఇస్తా ఉంటాడు ఆయనా అది చేసి అప్డేట్ ఇస్తా ఉండాలి ఆయనకి
మ్మ్ హ్హ్
అటెండెన్స్ కూడా పోస్ట్ చేస్తామన్నాము మా సార్ నిన్న చేసాం కదా అలా ఎట్లానో లింక్ లోన వెబ్సైట్లో అనేపోతా ఉన్నారు అట్ల అంతా ఉంటుంది ఏంటో వాళ్ళకి
మనకి అట్ల ఏన్నో పెట్టచ్చు కదా లైక్ ఇట్లుంటే మనం అంటే ఇట్లి గుడిసిపోతాం
అ ఇట్కోడు మీట్ కూడా ప్రాబ్లమ్స్ చేపిస్తా అందురు మ ఎక్కువ బోర్డు మీదకు పిలిచి రాపిస్తా ఉంటాడు ఒక ఒకలా అయినా ఒక ఒకలా అయినా ఒక పడుత
మనకు రాలేదు నా ఆనందపడాలో వాళ్ళకి వెళ్తున్నాడని బాధపడలో తెల్ల
కాన్సెప్ట్ మాత్రం మామూల్ స్పీడ్ కాదు తపం మని లేపస్తాడు
అర్ధమయితుందటనా
అంటే ఎట్లా ఐడియా ఉంది కదా వాళ్ళకి ఆని అయిపోయినవి కావచ్చు ఆ మందికి
ఉ హ
నా చెప్తాడు అంట అర్థం అయ్యేటట్టులు చెప్తాడు మా చెప్తారు చెప్పడం
హలో అర్ధ అవుతుందా మనకి అంటే ఆయన చెప్తే
ఏమో మరి అవుతుందని అనుకున్నా
ఉ
ఉ
ఉ
మగ్గం ఫాస్ట్ గా చెప్తాడు
వానికి ఏం పనిలేదని తిట్టుకుంటా అంటారు ఫస్ట్ అది
అదే
ఇంకా
రోజా స్నానం అయింది
ఉ మనం ఏ మోస్తే చాలు
ఇ పోయి కూర్చోడి
అదే చూద్దం పా ఊరికే టెస్టింగ్ ఇది
నేనైతే అసలు నమ్మనే నమ్మను చేతబడి